హలో హలో
హలో
బాగున్నారా
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందిండి బాగున్నరా
వినిపిస్తుందా అండి
అంటే బాగున్నారా మీరు
బా
ఆ వి వినిపిస్తుందండి మేము కూడా బానే ఉన్నాం
మ ఆ ఏం చేస్తున్నండి
ఏం లేండి ఇప్పుడే తిన్నాము మీరు తిన్నారా
ఆ తినలేదండి
అందుకే ఇంకా ఆల్రెడీ టెన్ టెన్ దాటింది కదా
అవునండి ఈ రోజు నాకు తినాలని లేదు అండి ఎందుకంటే మా స్నేహితులు ఆ చెప్తున్నానండి అది మా స్నేహితుడు ఒక అతను ఉంటాడుడి చాలా ఏడిపించాడండి ఈ రోజు నన్ను ఏం చెప్పినా వినట్లేదండి ఎప్పుడు అతను చెప్పిందే వినాలి. అర్థం చే చేసేదే మనం వినాలి అలానే చేస్తాడంండి ఏం చేయాలో అర్థం కావలేదు మీరు ఏమన్నా చెప్తే నేను అతనికి చెప్తానండి కొంచెం చెప్పరా. ఏంటండి
ఫ్ర మీ స్నేహితురు నదా
ఆ అవునండి
ఆయనతో మాట్లాడండి ఆయనను ఆమెను
అవునా ఎందుకండి
మీరు బాధపడరు కదా
అవునండి అవునండి నేను ఒక నాకు నాకు తెలిసిన ఒక ప్రేమ కథ చెప్పాలా అండి ఆ చెప్తా ఆ ఏంటంటె అండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారండి
ఆ
అయితే ఆ అమ్మాయికి తనఫ్ ఫ్రెండ్ వాల్ ఫ్రెండ్ ద్వారా అతను తెల్చ్ అండి ఓకే అలా తెలిసి ఓవ్ అట్లా అట్లనే మాట్లాడుకోవడం ఇలానే జరుగుతుండే అండి ఒకనొ ఒక రోజు ఆ అమ్మాయికి సంథింగ్ ఏమనిపించిందో లోపల ఓకే షేక్ ఐ థింక్ స్వారీ అతనే చెప్పాడు అనుకుంటా తర్వాత కీమె కూడా కొంచెం హెల్ప్ అయింద్ అనుకుంటా ఇంకా ష్ అట్లట్లనే వాళ్ళు లవ్ చేసుకున్నార్ అనుకు ప్రేమించుకున్నారు అనుకుంటా అండి అలా అయిప్ అయిపోయింది అవునండి చెప్పేది వినండి ఫస్ట్ ఇలా అయి తుండే మధ్యలో అ ఆహ్ అతను ఊకే ఈమని బాధ పెట్టడం ఎన్ని పిచ్చి పిచ్చి మాటలతో బాధ బాధ పెట్టడం ఇలా చేస్తున్నారండి అతను అసలు అతనికి ఏమనా బుర్ బుర్ర పనిచేస్తాదండి అంటే అలా మమ్మల్ని అని కాదు హలో వినిపిస్తున్నాయి అలాని కాదండి అసలు అత అతన్నికి బు డి ఈ మధ్యనే కోపమ్ ఏ ఈగో తెలుగు ఏమడారో నాకు లేదని ఇగో ఆయన చెప్పింది వినాలి అతను చెప్పింది పక్కా చేయాలి అసలు నాకు ఆ అమ్మాయికి తన్ తను లవ్ చేసే వాళ్ళు ఎలా ఉండాలంటే ప్రేమించే వాళ్ళు ఎలా ఉండాల అంటే శేఖర్ కమలా మూవీలో హీరోస్ ఎలా ఉంటారండి అలా ఉండాలి కానీ ఇక్కడ మొ మొత్తం ఆపోజిట్ అండి పాపమ్ ఆ అమ్మాయి చాలా బాధపడి అతను వద్దు అను కోని అటు బాద్పడి కుంటా ఉహ్ వినిపిస్తుదండి
కమల మూవీలో మరి శేఖర్ కమల మూవీలో హీరో రావాలనుకుంటే ఇక్కడ స్పైడర్ మూవీలో విలన్ వచ్చిండ
అవునండి. పాపం ఆమెకు అట్లనే అండి. పాపం ఏం చేయాలో ఆమెకు అర్థం అయిత లేదు.
ఉహు
ఊ ఉ
ఒక పనిజేమండి
ఏమండి ఏంటండి
స్పైడర్ స్పైడర్ మూవీలో బ్రిడ్జ్ ఉంటుంది. చూసిరా
అండి
ఆ బ్రిడ్జ్ మీదికి ఎక్కించి నెట్టేయండి
ఓకే అండి. అదే చెప్తాను నేను కూడ తనకి ఎవరిని నెట్టేయాలి ఆమె నా అతన్నా
ఇద్దర్ న్ ఇద్దరెందుకులేండి ఆమ్ ఇయ్య అంటే ఎవరిది తప్పుంటే వాళ్ళు నెట్టేయండి.
అయితే డిప్ ఖచ్చితంగా అతన్ని అనుకుంటా అండి
ఎందుకని
ఆ అతను మంచి ఓవరాక్షన్ చేశానని, బాగా ఆమె చెప్ప ఆయన చెప్పిందే వినాలట. వినాలి పక్క విన పక్క విన పక్క వినాలిలే గాని మరీ ఉమ్ అతనుల కోపం అతనులా ఆయనకి చెప్పిన పని పక్ క్క చేయడం ఇలాంటివి కుదరవు కదండి.
ఇప్పుడు మీరు వన్ సైడ్ చూస్తున్నరు ఒక్కంట ఒక్కపో ఒకవైపు నుంచిలా మీరు వస్తున్నారు.
నాకు తెలుసు అండి ఆమె ఎంత మంచిదో
ఆ అవతల సైడు అంటే ఆ మీ అంటే మీరు చెప్పిన స్టోరీలో మీరు చెప్పిన కథలో ఇంకొక ఇంకొక సైడ్ కూడా ఇంకొక వ ఇంకొక వైపు కూడా మీరు చూడాలి కదా.
చూసానండి. ఆ అమ్మాయి సైడ్ ఎలాంటి తప్పు ఉండవు. ఆ అమ్మాయి ఎంత ఏమంటారు. ఎంత సున్నితం ఇన్నోసెన్ని తెలుగులో ఏమంటరు చూడ తెలియదు అండి నాకు. ఆ ఇన్నోసెంట్ అయిపోండ ఆమె అతనేమో అట్ అన్నీ వాడుకొని ఓవరాక్షన్ చేత్ అండి బాగా అంటే బాగా ఓవయాక్షన్ చేత్తన్ నాకు దగ్గరుండే
హ్మ్ ఉ
చ ఏడిపించాడండి ఆమెను ఇన్ని మాటలతో ఏడిపించాడంటే అసలు చాలా అంటే చాలా
అవునా
అవునండి
మరి అన్ని అన్ని మాటలు పడుకుంటా ఉండే బదులు, గం గమ్మున ఆ అమ్మాయి వెళ్ళిపోవచ్చు కదా.
ఎందుకంటే ఆమె ప్రేమించిందండి ప్రేమించింది
సేవా ఆత్ ఆత్మగౌరవం కంటె సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మన ఆత్మగౌరవం కంటే ఏదేక్కువ కాదు కదా
కానీ ప్రేమలో ఉంటే అవన్నీ అతని కోసం అవన్నీ చేసినా తప్పేం లేదు కదండి ఎందుకంటే దె వాళ్ళు ప్రేమలో ఉన్నారు తగ్గితే తప్పేంటి
తాగ్గితే తప్పినా కూడా మరి తగ్గండి
ఆ తగ్గే అమ్మాయి మాట్లాడుతుంది కనీ ఇంతలా ఏడిపించి చ్చిన ఎంతలా ఉన్నా ఇంకా ఉంటుంది అతనితోనే కానీ అతనికి అవన్నీ అర్థం కావండి ఏ ఏమంటే అతని కోపం అతని ఈగు అత్తనే నిలబడడం అవే ముఖ్యంమండి అతనికి పాపం ఆమెకు ఎప్పుడు ఆ ఫిదా సినిమాలో హీరో ఆనంద్ మూవీ లాంటి హీరో ఎప్పుడు వస్తారో అర్థం కావట్లే అండి నాకైతే
ఇప్పుడు ఫిదా సినిమాలో హీరో రావాలంటే మీరు యుఎస్ వెళ్ళాలి మరి
మీరు ఇల్లా అంటే తెలువితో మాట్లాడండి కొంచెం
ఉమ్ నీదా నేన్ ఇప్పుడట్లనే కదండి మాట్లాడేది ఆ
హుమ్ మాట్లాడె వెళ్తున్నారేమో అనిపిచ్చింది ఆ హీరో ఆ పోవడం ఈ హమెరికా హో ఇవన్నీ కాదక్కడ పాయింట్ అతని క్యారెక్టర్ అతను ఎలా ఆమెను లవ్ జేషుండు ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది ఇవన్నీ
హలో హలో హలో